చెప్పండి హాయ్
ఎన్విరాల్ విమెన్ గురించి ఏమన్న మాట్లాడతారా! మీరు
యా చెప్పండి.
ఎన్విరాన్మెంట్లో మీకు, మీరేమి మీర్ ఏ విధమైన మొక్కలు పెంచుతరండి.
మా ఇంట్లోనే కాలి ప్లేస్లో ఇంకా మనకు ఎన్విరాన్మెంట్ అంటే ఓన్లీ ఆక్సిజనే కాకుండా ఏమన్న ఆక్సిజనే కాకుండా ఏమన్నా ఫ్రూట్స్ అలా వచ్చేటట్టు చెట్లని నాటుతం అండి.
ఉ
మా ఇంట్లో సంత్రాల చెట్టుంది. పనసపండు చెట్టుంది. దానిమ్మ చెట్టుంది. ఇంకా మల్లె పూ చెట్టు ఆ పూల చెట్లు యన్ గుర్త్ గులాబీ ఉంది. మల్లె పూలు ఉంది. కనకాంబరాలు ఉన్నాయ్. మళ్ళీ వైట్ ఫ్లర్స్ అదే ఉంటాది కదా దాని పేరు తెల్వది నాకు
చక్రమల్లె పూలా
ఆ అనుకుంటా మేబి దాని పేరు అదే అనుకుంటవేమో స
ఊమ్
మళ్ళీ మొన్న టి వరకు బంతిపూలు సీజన్ కాబట్టి మొన్నటి వరకు బంతిపూత ఉండే
ఊహు
సో ఇంకా ఇవి నారింజ చెట్టు, జామకాయ చెట్టు మళ్ళీ ఆ నిమ్మకాయ చెట్టు
అనే నాచురల్ గా బానేబా బానే, మీరు
అ మాకున్న ప్లేస్ లో మేమ్ ఇన్ని ఉన్నాయండి
వాటిని పెంచడం వాటర్ పెట్ట కాని,
మా అత్తమ్మ గారు పెంచుతున్నారు.
ఆహా మీరేమైనా హెల్ప్ చేస్తారా
అయ్యో ఆల్రెడీ నేను రాకముందే కొంచెం పెద్ద పెద్దగానే ఉన్నాయి
ఆహా పెద్దైనా వాటికి వాటర్ పెట్టాలి కదా
వాటర్ అప్పుడప్పుడు నేను పెడుతుంటాను లేకపోతే మా మామయ్య గారు గాని మా అమమ్మ మా తాత ఐ మీన్ తాత గారు అయితే కాబట్టి మా మామయ్య గారు అ మన అత్తమ్మ గారు పెడుతూ ఉంటారు అ సో అప్పుడప్పుడు నేను పెడతా అండ్ సీజన్ ప్ర కార మేము ఏమనా ఫ్రమ్ వెజిటేబుల్స్ది వంకాయలు గాని టమాటోలు కానీ మళ్ళీ ఆకూరలు పాలకూరలు అవన్నీ నాటుతాం అన్నమాట
ఉమ్ హు
సో దాని వల్ల మాకెంటంటే మా ఇం లోని కొంచెం ఫ్రూ వెజిటేబుల్స్ అనేవి దొరుకుతా ఉంటాయి
ఉహూ బయట ఎక్కువ తీసుకోరు
పోతే కొంచెం తక్కువ కదా ఇప్పుడు మనకి
అంటే న్యాచురల్ గా మీరు ఇంట్లో పండిస్తారు కాబట్టి అంధరామ్
ఒక టూ డేస్ మా ఇంట్లో వెజిటేబుల్స్ తింటాము, మిగతా ఒక త్రీ ఫోర్ డేస్ బయట ఇలా తీసుకొని తింటాము ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే క్వాంటిటీ తక్కువ కదండి ఇంట్లో. ఎందుకంటే మందులు మందులుం వాడం కదా. పెస్టిసైడ్స్ అవే వాడకుండా వచి కొంచం చ నాచురల్ గా రావాలంటే టేక్స్ ఫామ్ కదా. సౌ
అన్ని
కోతులు
యా వస్తాయి కానీ ఇంట్లోనే ఉంటాం కదా
హ బయట మీకు ఇట్లా బయట ఇ న్విరాన్మెంట్
మీ దగ్గర వైబ్రేషన్ సౌండ్ వస్తుందండి మీ దగ్గర్నుండి
బయిట ఎన్విరాన్మెంట్ గురించి ఏమైనా చెప్తారా
ఇక బయిట ఎన్విరాన్మెంట్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్
ఉ
రైట్ నవ్ అంట ఎయిర్స్ పొల్యూటెడ్ బై హ్యూమన్స్ అండ్ వెహికల్స్ ఓ ఇంగ వాటర్ ఇస్ ఆల్సో పొల్యూటెడ్ బై. హ్యూమన్ వేస్టేజ్.
హు
నాట్ ఓన్లీ హ్యూమన్ వేస్టేజ్ ఇట్ అల్సో ఇంక్లూడెడ్ బై వా వాట్ వి ఆర్ యూస్డ్ సామ్ ప్లాస్టిక్స్. అండ్ అదర్స్ స్ట ఆఫ్ హూమన్ యూసేజ్స్ ఇంకా ఆ నాకు తెలిసి ఇంతే అండి అండ్ చెట్లు కొండలు కొండలు ఇస్ ఆల్సో కామన్ టటు యోగ బట్ ఏమంటారు కొన్ని కొన్ని ఖాళీ ప్లేస్ ప్లేసెస్ లో చెట్లు ఉంటాయి కదా అవి నరికేసి రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయడం
ఆ
తేలుక కోవడం లేలండ్ రోడ్లు విస్తరణ అని చెప్పేసి రోడ్లు పెంచడం ర రోడ్డు పెంచేటప్పుడు పక్కనున్న చెట్లను నరికేయడం. రోడ్ సైడ్స్ ఉన్నా చెట్లలను నరికేయడం.
హూ ఉమ్
రై ఇలా కొంచెం ఎఫెక్టివ్ గ ఎఫెక్టబుల్ ఉంది హ్యూ మన్ వల్ల ఎన్విరాన్మెంట్ కి
పర్యావరణం దెబ్బ తింటుంది ఇలాంటి వాటి వల్ల
యా
ఇప్పుడు ఈ పక్షులు కూడా పిచ్చుకోవాలని అంతరించ పోతున్నాయి.
ఇ ఆరైట అన్ని ఇదొ ఒకటి నిజము మర్చిపోయా
కష్టాలు ఉంటాయి కానీ
ఓన్లీ కొన్ని టైప్ ఫోర్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ మనకి కనిపిస్తున్నాయి. ఈ మనం వాడే ఫైజి రేడియేషన్స్ గాని అడువులను నరకన్ వీడగల్ వాటికి నివసించే ప్రదేశన్ లేక ఈ రేడియన్స్ వల్ల ఈ మోటార్ వాహనాలు వీటి వచ్ ఎక్కువగా పీల్చు కోవడానికి చెట్లు ఉంటే కార్బన్ డైఆక్సైడ్ పీల్చు కొని ఆక్సిజన్ ఇచ్చు. వాటిని పీచుకోవడానికి చెట్లను నరికేస్తున్నాం. వాతావరణం అంతా కలుష కలుషితంమవుతుంది. మళ్ళీ వ్యవసాయానికి కూడా, మనం మందులు కొట్టడం వల్ల, వాతావరణం పొలిట్ అవుతుంది.
అవునండి.
ప్రతి దానికి పొల్యూట్ చేస్తున్నాం గాని
గాలిల్ నాని
హరితహారం కంట పిన్ని చేస్తే బాగుండేది.
అవునండి
మధ్యాహారం కంటిన్యూ చేస్తే మా సెకండ్ మీన్స్తే పస్ చాల మంచిగా పడ్తాయ్
ఉహూ
మీరు హర్తహారంలో పార్టిసిపేట్ చేసి
యా గ్రామం తరపున కాదు మీ నాది స్కూల్ సోనా స్కూల్ లో చేశానన్నమాట లైక్ ఇప్పుడు బయటికి వెళ్ళేసి చెట్లను నాటడం
ఆ ఉం
అలా నా స్కూల్ అప్పుడు చేశానండి
ఉం ఈ చెట్లను పెంచడం అని ఇట్లా పిల్లలకి వాటిపై అవగాహన పెంచడం చెట్టు ద్వారా ప్రతిది బెనిఫిట్ ఉంది మనకి కాకుంటే కొన్ని కారణాల వల్ల కొట్టేస్తున్నారు కొంతమంది ఏమో ఆక్రమించుకుంటున్నారు వాటిని వాటి అవి ఉండే ప్లేస్ లో ఆక్రమించుకొని వాటిని కొట్టేస్తున్నారు
మీ సైడ్ ఏమన్న ఉ ఉద్యానం వనం ప్రకృతి ఉద్యానం వనం అనేటియి ఉన్నాయ అండీ
ఆ నాకు అంత ఐడియా లేదు నన్ని
ఈ గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసారు కథ ప్రకృతి ఉద్యాన వనం అని
అంటే నేనంతగా వి లేదు ఉండే ఉంటది బట్ ని నాకు తెలీదు
ఉమ్ ఈ మీ సైడ్ ఏ పంటలు ఎస్తరండి
మా సైడ్ మొక్కజొన్న పత్తి ఆ మీరప అండ్ మోస్ట్ లి వరి
ఆ ఇవి తృణధాన్యాలు పండించారా పప్పులు పెసరపప్పు కందిపప్పు జొన్నలు త్రుణధాన్యలు అంటే పప్పు ప్పులు
యా అంటే తక్కువ చాలా తక్కువ
పండించండి అని
ఈ అనుకూలమైన నెలలు అనుకూలమైన నెలల్లోనే పండుతాయవి
ఏ అవునండి
హ్మ్ ఇంకా మీరు ఏం చేస్తారండి
అంటే ఎలా
వర్క్
మ్యామ్ ఐ యామ్ ప్రిపేరింగ్ ఫర్ ఆర్ఆర్బి యమ్టీపీసీ అండి
అవునా
యా
స్టడీ ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంది
యా ఈ జనరేషన్ లో అసలు చాలా మంది యొక్క హండ్రెడ్ జాబ్స్ కి మినిమం వన్ క్రోర్ మెంబర్స్ అప్లై చేసుకుంటున్నారు
హ్మ్
వన్ క్రోర్ ఫ్ టూ త్రీ క్రోర్స్ ఇలా అప్లై చేసుకుంటున్నారు
హ్మ్
కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువగానే ఉంది
హ్మ్ నిరుద్యోగుల సంఖ్య ఎక్కువ ఉంది
యా అవునండి
ఉన్నాయ్
యా
హ్మ్
ఇప్పుడు అందరికి గ జాబ్స్ ఏ రావాలంటే కుదరదు
హ్మ్
సో మీ స్టడీ లైక్ ఏమనా గ్రాడ్యుయేట్ట
ఆ అదే అటుఇటు నేను కూడా అప్లై చేస్తాను ఆగండి
హ అప్లై చేస్తున్నారా చేసారా
చేశాను
అంటే ఆర్ ఆర్ బి లో టైప్స్ ఉంటాయి కదండి సో విచ్ వన్
గ్రూప్ డి అంతే
అయిపోయింది కదా ఆ గ్రూప్ డి అవ్వలేదు ఇప్పుడు ఈ మంత్ లోనూ ఈ మంత్ లో ఉందనుకో
లేదే ఎగ్జామ్ ఎగ్జామ్ డేట్ రాలే
ఆ గ్రూప్ డి కి ఎగ్జామ్ డేట్ రాలేదా
హా
అవును
ఫిబ్రవరిలో అప్లై చేశాను
ఓకే
హ అన్నం తిన్నారాండి.
లేదండి తినాలి.
ఏం కర్రీ
ఓకే అడి మరి.
లే లే ఓ టు మినిట్స్ తానామ్ చేస్తుంది. ఓకే థ్యాంక్ యూ అండి.
ఓకే